హలో హలో నమస్కారం అండి
హలో నమస్క
చెప్పండి నమస్కారం అండి
డి ఎలా ఉన్నావ్ ఆ
ఇదే
హలో అండి తిన్నారా తిన్నారా అండి
ఆ మీరు ఆ తిన్నాం
ఆ తిన్నామండి
మీరు
తిన్నాం తిన్నామండి ఏం తిన్నారండి
ఓ మేము ఈరోజు బిర్యానీ తిన్నామండి
అవునా అండి ఎలా చేసుకున్నారండి మీరు బిర్యానీ
చేయలేదండి బయట నుంచి కొనుగోలు చేసాం
హావునా అండి
అవునండి
ఉమ్ మీరు మంచిగా బిర్యానీ తింటారానుకుంట కదండి
లేదండి అప్పుడప్పుడే ఎక్కువ తినమండి బిర్యానీలు మేము మీరేం చేస్తున్నారండి
అవునా అండి
మీరే చేత్
అవునా అండి మీ ఇంతవరకి
చెప్పండి
చెల్లి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీయర్ అండి అ ఆ కంపెనీకెళ్ళేసి వచ్చి ఇప్పుడే టయర్డ్ అయినా అండి
కంపనీకేళ్ళ వచ్చారాండి
హలో
ఏ కంపెనీ అండి మీది
ఆ అండి వినిపిస్ందా అండి మీకి
ఆ అండి వాయిస్ బ్రేక్ అవుతుంది అప్పుడప్పుడు
హలో
హలో చెప్పండి చెప్పండి వినిపిస్తుంది హలో
ఆ ఓ ఉ
వాయిస్ బ్రేక్ అవుతంది అండి
ఏంటండి
కొంచెం నెట్వర్క్ ఏరియాలోండి మాట్లాడండి
వినిపిస్తుందా అ డి
హలో
అవునండి ఇప్పుడు విన్ పిస్తాంద
ఆ అండి ఇప్పుడు కొంచెం కొంచెం వస్ ఇంగా యే మళ్ళా తగ్గట్లేదు అది అట్లాగే వస్తుంది ఏం చేశారండి ఈ రోజు నుంచి
ఏం లేదండి మేము ఆఫీస్ లేేసి వచ్చామండి ఆఫీస్కి వెళ్ళేసి కొంచెం మేము అవునండి సిక్స్ థర్టీకి వచ్చామండి ఆఫీస్ నుంచి హెవీ ట్రాఫిక్ కండి మాకి
ఈరోజు హెవీ ట్రాఫిక్ ఉందా అండి
అవునండి మీరేం చేసారండి
మేము కాల్ మా దంగా కాలేజ అండి కాలేజ్ నుంచి హే వచ్చేసాను ఈ రోజు సాయంత్రం
ఉ
రోజు అలాగే అన్నా నార్మల్
అవున్నా అండి
అవునండి
ఉమ్ ఉ
ఇంకేమండి మీకు ఏమంటే ఇష్టం అండి
ఏం లేదండి మాకా మాకైతే బిర్యానీ అంటే ఇష్టమండి షవర్మా బిర్యానీ
షవర్మా బిర్యానీ అలానే అవి ఎక్కువ తినకూడదు కదండి
అవునండి
అవునండి
ఏం ఏం చేస్తున్నారండి ఇంకా
ఏం లేదండి ఏ గమ్మన కుస్
మేమేం లేదండి ల్యాప్టాప్ ముందర పెట్టుకుని చెప్పండండి
ఉమ్ ఇష్టమైన ఫు ఫుడ్డే మండి ఈ
ఆ మాకు ఇష్టమైన ఫుడ్ అంటే ఎగ్స్ అండి ఎక్కువ ఎగ్స్ తినడం అలవాటు అండి చిన్నప్పటి నుంచి ఎగ్స్ అంటే ప్రోటీన్ వస్తాది అండి కానీ మేము ప్రోటీన్స్ ని దాటేసేది మళ్ళీ తింటామండి మామూలే
ఉ అవునండి అట్లా ఎగ్ ఎక్కువ తీసుకూడదండి మాకైతే మాకైతే గోబీ ఇష్టం అండి చాలా గోబీ మ్యాగీ అలాంటివన్నీ ఇష్టం ఇష్టమండి
ఆవున అండి.
ఉమ్ అవునండి
గోబీలా అవి తినకూడదు కదండి మళ్ళా పడ కడుపు పడైపోద్దేమో
అవునండి కాకపోతే మాకు అవంటె చాలా ఇష్టం అండి
అలా తిన్నకూడదండి
ఉ అవునండి.
చూసుకోండి ఏం లేకపోతే హెల్త్ పాడైయిపోది
అవునండి
మీరు టైం పాస్ కి ఏం చేస్తారండి రోజు
ఏం లేదండి మేం రోజు మ రొటీనేముంటదండి మేం మార్నింగ్ ఫోరింటికి లేసి జావింగ్ కెళ్ళేసి తర్వాత ఒక ఎయిట్ ఇంటికి రెడీ అయ్యేసి తర్వాత నైనింటికి ఆఫీస్కేళ్ళసి వస్తామండి
అ మాకే క్లాసులు అనే తలనోప్ప అట్ల
అవునండి మీరేవు అవును ఉ అవునాండి
అవునండి
ఓకే ఓకే అండి ఏ బ్రాంచ్ అండి మీరు
మా బీటెక్ లో కంప్యూటర్ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ అండి
అవునా అండి అద్మచిగుంటుందా అండి
లేదండి అదంతా ఫ్రాడండి
అవునండి
అవునండి మా తరగతులు అన్నీ అలాగే అన్నూను కొని ఏదో అనుకునొచ్చాము ఏదో అయైందండి లాస్ట్ కి
అవునా అండి
అవునండి
హు
మీరేమనుకు మీరేక్కడ జేసారండి మీరు బీటెక్క
హు నేన్ డిగ్రీ అండి
డిగ్రీయా అండి
ఆ బిఎస్సి అండి బిఎస్సి అగ్రికల్చర్ అండి
వాడే పెద్దకంపెనీ
అవునండి
అవున ఏం చేస్తున్నరండి ఇంగా
ఏమండి
ఎం చేస్తారాండి డైలీ
ఏముందండి మేం ఆఫీస్ కి ఎళ్ళిరావడం చెప్పా కదండి కాదండి మీరు స్పోర్ట్స్ ఆడ్తారా అండి మంచిగా
లేదండి అట్లా అట్లానే ఎక్కుఆడం
అవునా అండి మీకు ఎస్పోట్ అంటే చాలా ఇష్టమండి
మేం ఎక్కువ చెస్ ఆడతామండి
చెస్సా అండి
అవునండి
ఉహు మీకు మంచిగా వచ్చునండి చెస్ ఆడ్డం
ఆ అండి వొచ్చండి
ఉహు ఇప్పుడు మీరు ఎన్ని స్టెప్పులకి చెక్మెేట్ చేయ్యగలరండి
అలాంటివి తెలిదండి మనము అది ప్లేస్ ని బట్టి ఉంటది.
అవునండి అంటే నార్మల్ గా ఆడేవాళ్ళు కనీసం ఒక ఫైవ్ టైమ్స్ కి చెక్మెట్ చేసేస్తారు కదండి.
అవునండి అవి బిగనెస్ లెవెల్లోనే ఉంటాయిండి అవిందులో బిగినెస్ లెవెల్లో మనము ఆ తక్కువైనా ఆడొచ్చు అదే మనం దాటచ్చు కాబట్టి మనం అది తెలియదుండి ఎలా ఉంటందని రియల్ లైఫ్ లో ఎలా ఉంటదో మనంఎవరు చెప్పగలం
ఊ అంతే లెండి
అవునండి
ఇంకా ఏంటండి ఇంకేంటి నాకు టేబుల్ టెన్నిస్ ఇష్టం అండి చాలా
ఏ గేమ్
టేబుల్ టెన్నిస్ అండి
లా
హలో అది చాలా బాగుంటుందండి ఆడడానికి బాగా ఇప్పుడు చూడు చిన్న పిల్లలు కూడా ఆడొచ్చండి టేబుల్ టెన్నిస్
చిన్నపిల్లలా అండి మీరు ఆడనీకి
ఏంటండి.
టేబుల్ టెన్నిస్ చిన్న పిల్లలు ఆడచ్చు అంటే మీరు చిన్న పిల్లలా అండి.
లేదండి ఎవరైనా ఆడొచ్చు అని చెప్తున్నా అండి
నువ్వు
ఉమ్ అవునండి మీరు క్రికెట్ ఆడరా అండి
ఆడతామండి కానీ మేము అంతగా ఆడమండి ఫ్రెండ్స్ తో ఆడతామండి అంతే
హమ్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంది ఎవరితో అయినా మంచి క్రికెటర్స్ ఉంటారు కదండి ఎంఎస్ ధోని విరాట్ ఇట్టాంటి వాళ్ళతో ట్రైనింగ్ తీసుకోవాల్సింది డుయ్
ఎందుకండి వాళ్ళు వాళ్ళు మా మేమే ఇస్తాం మంగ కావాలంటే ట్రైనింగ్ వాళ్ళకి
ఉమ్అవునండి నాకు తెలిసి ఇస్తారండి మీరు
అవునండి ట్రైనింగ్ ఎవరి కావాలండి డేటు వరల్డ్ కప్స్ ఆడేస్తాను
ఉమ్ అదే అండి ఈ మధ్యకాలంలో పిల్లలు అట్ల అయిపోతున్నారండి ఏం చేయలేం మంచి మంచి క్రికెటర్స్ ఉంటారు ఎంఎస్ ధోని అట్టాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి తెలుసుకోవాలి పిల్లలు మాత్రం ఈ మధ్య ఫోన్ కి అడెక్ట్ అయిపోతారండి ఏముంది ఫ్రీ ఫైర్ అంటారు పిచ్చి పిచ్చి చూస్తారండి
అవునండి వాళ్ళు ఎక్కువ అలాంటివే ఆడుతుంటారు
అవునండి ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు అయితే మనుషులు పక్కన ఏమైపోతున్నారని కూడా పట్టించుకోదండి
అవునా అండి నాకు తెలీదు
ఉమ్ అవునండి పక్కన మనుషులు పిలిచినా కూడా పలకరండి పిల్లలు వాడిని చంపేద్దామా వీడిని చంపేద్దామా ఫ్రీ ఫైర్ లో అనే లాగే ఉంటారండి. అసలు వాళ్ళు ఏమైనా రియల్ మనుషులా అండి జస్ట్ యానిమీ కదా అప్పటికి ఎందుకండి అలా అడిక్ట్ అయిపోవడం దానికి
అవునండి అసలు అలాంటి వాళ్ళని ఏం చెప్పాలో
అదే అండి ఏం తెలుసా అండి తిన్న తర్వాత ఒ కేం ఆడతారండి ఏమన్నా మంచి వర్క్ ఉంది అంటే సర్లే ఒక రూమ్ ఆడేసి వస్తాము అనేలా ఉంటారండి వాళ్ళు
అవునా అండి మీకు తెలిసిన వాళ్ళు అలా ఉన్నారండి
అవునండి మాకు తెలిసిన అబ్బాయి ఇలు ఒక ఇద్దరు ఉన్నారండి అలానే చేస్తా ఉంటారు
చెప్పండండి వాళ్ళకి
ఖచ్చితంగా చెప్తానండి ఆ ఇద్దరు అబ్బాయిలకి ఎప్పుడు అదే పనండి
ఎప్పుడు ఆడారు కదాండి అప్పుడెప్పుడు ఆడతారు అందరు ఎవ
లేదండి ఏం తెలుసా అండి తిన్న తర్వాత ఒకసారి మళ్ళీ పడుకునే ముందర ఒకసారి ఆడి పడుకుంటానండి
అవునా అండి
ఉ అట్ అంత అడిక్ట్ అయిపోయిన నండి ఆ గేమ్కి
అయ్యో పాపం
అవునండి మీరు ఆడరా అండి ఫ్రీ ఫైరు
లేదండి దాని స్పెల్లింగ్ కూడా తెలియదండి నాకు మీరేమో అలా చెప్తారు
ఆ మాకు తెలిసిన అబ్బాయి అయితే అలా అండి ఇద్దరు అబ్బాయిలు ఫుల్ ఆడతారండి
చెప్పండి అండి వాళ్ళకి లేకపోతే నా నెంబర్ ఇయ్యండి నేను మాట్లాడతాను
ఏం తెలుసా అండి ఫోన్ పగిలిపోయినా కూడా ఆడతారండి అసలు అబ్బా వద్దులే స్క్రీన్ చేంజ్ చేపించినా కూడా మా ఆడతారండి అసలు నా ఫోన్ పోయింది అనేది లేకుండా ఆడుతా ఉంటారు
అయ్యో పాపం
అవునండి ఏం తెలుసా అండి వాళ్ళకి జాబ్ కంటే అదే ఇంట్రెస్ట్ అండి ఫ్రీ ఫైర్ ఆడడమే
అవునా అండి
అవునండి ఈ మధ్య అట్ల అయిపోతున్నారండీ కొన్ని రోజులకి ఇంట్లో మనుషులన్నా పట్టించుకుంటారో లేదో అండి
అవునండి అలాంటి వోళ్ళు ఉంటారు
అవునండి నిజంగానే
చూసుకోండి నే చాలా ప్రాబ్లం ఏం లేదండి ఇంగా డైలీ రొటీన్
ఉంట అండి మరి అయితే
అవునండి ఉంటానండి
ఉ సరే అండి బాయ్ అండి